బావున్నారా
హ్మ్ అవునా
ఆ బావున్నామండీ ఏం చేస్తున్నారు
లేదండి ఇప్పుడే వర్క్ అయిపోయింది మీరేం చేస్తున్నారు
ఏం లేదండి మేము కూడా ఇప్పుడే పని అయిపోయిందండి
హు హు
వాయిస్ బ్రేక్ అవుతుందండి
హలో పింఛన్ వస్తుంది కదా
ఆ ఇప్పుడు మంచిగా వస్తుందండి
ఇప్పుడే చిన్న చిన్నగా వస్తుంటే హు అయిపోయింది టీ తాగి మీరు తగిర్ర టీ ఈవినింగ్ తాగుతారా అండి టీ
ఆ అప్పుడు తాగేదండి కానీ టీ మంచిది కాదు కదా అండి
ఉహూ
ఆ ఇంకా రెండు పూ రెండు సార్లు అంటే మంచిది కాదు హెల్త్ కి అనేసి బంద్ చేసామండి హ్మ్ మీరు తాగుతార అండి
హ్మ్ బా ముందు అలవాటయిపోయింది ఈవినింగ్ తాగడం మార్నింగ్ ఈవెనింగ్ తాగడం అలవాటైపోయి తాగుతున్న మీద అసలే ఫస్ట్ చిన్న అప్పుడైతే ఒక ఓన్లీ మార్నింగే తాగేదండి కానీ ఇప్పుడు ఈవినింగ్ ఇంగా అలవాటు అయిపోయింది ఈ లోపలహెడ్ డెక్ వస్తుంది మార్నింగ్ తాగకున్న ఏమన నేను కానీ ఈవినింగ్ తాగకపోతే హెడ్ డెక్ వస్తది సరే తాగాలనిపిస్తది అదేంటో అసలు మర్చిపోదమన్నా మర్చిపోలేకపోతున్నాం అవునండి
రన్నింగ్ అప్పుడప్పుడు మీరు
హు మార్నింగ్ తాగానండి తాకున్నా ఏమంత అనిపియదు కానీ ఈవినింగ్ తాగకపోతే మాత్రం అసలు బావుండదు హెడ్ లాగతది సరే
వామ్మో హా హా చాలు
ఏమి ఏముందండి ఈ రోజు ఏముందండి ఆ బీర్వాలో మా మా బాబువి బీర్వాలో డ్రెస్సు లు ఉండే అండి కొత్త యి అయితే ఉగాదికి ఏదన్నా వస్తదా పర్ఫెక్ట్ గా కొనడం ఎందుకు అనేసి చూస్తే వాళ్ళు వీళ్ళు తెస్తారు కదండి పుట్టినప్పుడు దాంట్లో ఒక రెండు మూడు పెద్దవి ఉం అంటే దాశానండి అప్పుడు తీస్తే ఇంగ అక్కడ పర్ఫెక్ట్ గా వస్తంది తాంది ఇప్పుడు ఆ అయితే ఇంకా అది తీసానుండి సెట్ అయిందండి ఇంకా ఆ ఒక ఒక పాపకొక్కదానికి కుట్టాలండి
మేరీ స్ట్రిక్ట్రింగ్ చేస్తారా అండి
ఆ చేస్తా అండి మ మొన్న ఒక డ్రెస్ తీసి కుట్టించుకున్నాను దాంట్లో క్లాత్ ఉంది పాపకి
అఓ
లైనింగ్ తీసుకొచ్చి కుడతా అండి ఇంకా తీసుకొచ్చిన లైనింగ్ కూడా
మీ డ్రెస్ కూడా మీరే కుట్టుకున్నారా మేడం
లేదండి మా పక్కన మిషన్ అక్కకి ఇచ్చాను అది కొంచెం మనకు అంత పర్ఫెక్ట్ రాదండి తను మంచిగా కుట్టింది మొన్న చున్నీ ప్యాంట్ తీసుకున్నాను అట్లనే పాపకి లైనింగ్ తీస్ కొన వచ్చాను
క్లాత్
ఏంటండి
నార్మల్ విస అవుతుంది ఏమ లేదంటే స్టిచ్చింగ్ చేసిన కూడా అంతేమ స్టిచ్చింగ్ ఎక్కువ అయినాయి కదా ఇట్లా రెడీమేడ్ తీసుకోవడం పెట్టంటారా లేదంటే స్ట్రిచింగ్ బెటర్ అంటరా
ప్రస్తుతం అయితే ఒక్కటి కూడా అట్లా లేదు కదా అనేసి కుట్టించాను చీరం అనేద లైనింగ స్టిచ్చింగ్ చున్ని పాయాంట్ అన్ని ఎయిట్ హండ్రెడ్ అయినాయండి ఆ దాని బదులు ఒక త్రీ పీస్ సెట్ వస్తుంది కదాండి
ఓకే
ఆ కొంచెం గ్రాండ్ కూడా ఉంటది ఇంకా త్రీ పీస్ సెట్టు
అయితే ఇంకా మంచి గ్రాండ్ చేపిస్తుంది ఇంకే కాన వచు
ఆ ఆ మంచిగా వస్తది కాకపోతే ఇంకా ఇంకా ఆ అవునండి కాకపోతే కొంచెం గ్రాండ్ గా ఉండాలని మంచి వర్క్ చున్ని తీసుకు కున్నాండి వన్ ఫిఫ్టీ పెట్టి
స్టిచ్చింగ్ ఉంటాయి కావచ్చు నీకి
ఏం
డ పెట్టుకుంట వచ్చింది కాపోతే అ కోవాలా బే డ్రెస్ మెటీరియల్ కుటిచ్ మా నాన్
మందేలి
ఇలాంటె చాలాని ఆడుస్తున్నాం చూడాలి సిక్కింగ్ టాప్ స్టిచింగ్ చెపిత్ తెచ్చుకున్నామని అను టున్న వైట్ బడ్జెట్ ఎక్కువ న ఏమి రాదే ఆలోచిస్తున్నా డైరెక్ట్ శారీ కట్టుకుంటే అయిపోతదేమో అనుకుంట
వైట్ చున్ని వైట్ పాయింట్ ఉంటే కుట్టిచ్చుకోండి
అ
ఆ వైట్ వస్తే ఆల్రెడ్ ఉంట
అయితే చున్ మీకు వైట్ వస్తుంది
ఆ వైట్ పట్టొస్తే కుట్టించుకోండి ఎందుకంటే ఏంటండి
దానికి మల్ మళ్ళీ మాల కి వైట్ చున్నీ కొంచెం వర్క్ లాంటి ఉంది కూన్నాడు
ఇప్పుడు మీరు పాయింట్ చున్ని కొనుక్కున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ అయితాయి అండి లైనింగ్ స్టిచ్చింగ్ కే ఫైవ్ హండ్రెడ్ ఐతయ్ హలో హలో కొంచెం బయటకి రండి
సారీ కె సెవెన్ టూ సెవెంటీ అయ్యింది
అవునా ఇంకా కుట్టిస్తే ఫైవ్ హండ్రెడ్ అండి ప్యాంట్
హలో ఆ
పక్కకి వెళ్ళండి కొంచెం సిగ్నల్ పోతుంది
ఆ బయటనే ఉన్న మేడమ్
ఆ ఫైవ్ హండ్రెడ్ స్టిచ్చింగ్ క అయితాయ్ అండి మీరు పాయాంట్ చున్ని కొనుక్కున్నా కూడా లైనింగ్ స్టిచ్చింగ్ కి
అవును లేండి అందుకే ఓ ఒకవేళ దాని శారీ లాగా ఉంచుకోవడమే పెట్
ఆ బెటర్ అండి ఒక హండ్రెడ్ ఇచ్చి బ్లా వన్ ఫిఫ్టీ ఆ వన్ ఫిఫ్టీ పెట్టి బ్లౌజ్ కుట్టిచ్చుకుంటే బెటర్ అండి దే మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ పెడితే టూ టాప్సే వస్తాయి కద అండి మళ్ళీ చీర వే
అవునుస్తే అవును ఇ ఎందుకు శారిని సా కూ మళ్ళ ఫైవ్ హండ్రెడ ఇ ఇంకా వే టాప్సగాడి
ఆ అవును ఇప్పుడు ఇట్లా అయితే ఫైవ్ హండ్రెడ్ వేస్ట్ అవుతున్నాయి ఇటు శారీ వేస్ట్ అవుతుంది
ఆ ఒకసారి కూడా బాగా వచ్చిందండి మంచి ఉంది కలర్ కాంబినేషన్ అయినా మంచిగా అనిపిస్తుంది బాగుంది నెట్టె చ్చు ఎల్ అంటే ఆర్డర్ న్నాం కదా అసలు ఎట్లా వస్తుందో అనుకున్నారని మంచి
ఉ ఫోటో పెట్టండి చూస్తాం
ఓకే మాది దాని మీరికి వైట్ బ్లౌజ్ కూడా బక్ చే కుంద మన అనుకుంటున్నా బ్లౌజెస్ ఉంటాయి క రెడీమేడ్ బ్లౌజెస్ దాంట్లో కూడా టూ హండ్రెడ్ లో వస్తుందియి కాట్ హా ఇలాగ వస్తున్నాయి కదా ఇప్పుడు అట్లనైనా లేదంట బెరు
బెలూన్ హ్యాండ్స్ లాగా అవునండి నేను నా దగ్గర కొన్ని ఫొటోస్ నవబెడి తాగండి మీషోలో చాలా బాగున్నాయిండి అవ్యాసాలు స్టిచ్చింగ్ చేసా ఇప్పుడు వన్ ఫిఫ్టీ పెట్టి కుట్టించ చెవాు ఈ స్టిచ్చింగ్ చేసి వస్తుది కదా అండి అండి ఆ వేరే సారీస్కి కూడా యూజర్ అయితది ఇదయితే
మంచిగా కనిపిస్తుంది కొంచెం దానిలో కొ వరిల అ
సింగిల్ స్టెప్ లాగ వేసుకొని స్టైల్ గా బాగుంటదండి
బాగుంటాయి అయినా నాకు సింగల్ సేపు వేరు చేయ రాదు నేను ఎట్లయినా ప పెట్ ఆ
అయితే ఓకే అంటే మరీ కుట్స్ ఇట్లా బాలేదు అనడానికి ఏం లేదండి బానే ఉంది గ్రాండ్గా దీని లుక్కు దీనికే అండి ఒకటి ఉండాలి కదా ఇట్లా కూడా ఆ ఒక ఒక ఆశ ఉంటదిగా అండి మనం గుడి లేసుకోవాలి అనేది ఆ నేను ఆ ఆ డ్రెస్ ని కొంచం గ్రాండ్ చేయడానికి మంచి గ్రాండ్ చున్నీ తీసుకున్నాండి టూ హండ్రెడ్ ఆ టూ టూ ఫిఫ్టీ అన్నారు వన్ ఫిఫ్టీకి ఇచ్చారు మొత్తం పూసా వర్క్ వచ్చిందండి ఇగ మగ్గం వర్క్ లాగా వచ్చింది మొత్తం ఆ చున్నీ పైైన చున్ని జార్జెట్ మొత్తం రాలేదు ఒక లైన్స్ లాగా మ్ న్యూ మోడల్ అండి స్మూత్ జార్జెట్ అండి మెత్తగా ఉంటా టది జార్జట్ ఆ దాని మీద లైన్స్ లైన్స్ లాగా మగ్గం వర్కు లాగా లైన్స్ వచ్చినాయండి పొడవుగా
మీరు కాదండి అట్లా నా కూడా మీరు చెప్తుంటే మంచిగాని స్తుంది మంచిగా ఉండదేమో నాకు కూడా తీ కోవాలనిపిస్తుంది తీసుకుంటే బెటర్ ఏమో కొట్టి అనిపిస్తుంది కానీ బర్డ్ చెడు గురించి ఆలోచస్తే మళ్ళీ ఏమీవద్దులే అనిపిస్తంది
న్నాడి కానీ పర్లేదండి కొంచం ఏమన్న డిన్నర్స్ ఏమన్న పార్టీస్ వాటికి వేసుకోవచ్చండి కొంచెం ఈ చున్ని హైలైట్ అయిపోయిందిండి గ్రాండ్ లుక్ వచ్చింది చున్నీతో ఫస్ట్ నుండి ఐడియా ఉండేండి చున్నితోనే దీన్ని హైలైట్ చేయాలి అనేది ఒకటి ఉండే మ్ ఇంకా అవునా నేను తీసుకున్నాక మా ఇంటి ముందు శ్రృతి కూడా అట్లా చ అట్నే తీసుకుందండి చున్నీగా
మ్ ఓకే ఓకే అంటే ఓకే ఉమ్ చాపు
పాపకి కూడా అదే కుడతా అండి కట్ చేసి అంబ్రిలా ఫ్రాక్ ఏ కుడతా ఊ ఇద్దరికై కుంది మంచిగా ఒక చీరలో ఇంట్లున్న చీరలు లెవ్వా అండి మరి మీకు హెలో హలో
టమ్
ఆ ఏంటండి
జర నేన్ కూడా పాపకి స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను నాకు కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న స్టిచ్చింగ్ అంటే చిన్న చిన్నవి వచ్చు పిల్లలకి కుట్టడం లాంటి వచ్చు పాపక్ మా పక్క కూడా స్విచ్ చేద్దాం అనుకుంటున్నా ఏ మోడల్ అయితే బాగుంటుందండి ఫ్రాక్ మోడల్ అయితే బాగుంటందా లేదంటే ఆ టాప్ అండ్ టాప్ లాగ కాకుండా ప
ఉమ్ ఇక క్లాత్న్ బట్టి అండి క్లాత్న్ బట్టి ట్టి ఇప్పుడు మన చీర క్లాత్ అనుకోండి ఫ్లాజా పాయింట్ లాగా కుట్టొచ్చు మంచిగా మనకి ఈజీ కుట్టడం పైన పెప్లం టాప్ లాగ అట్ల గు ట్టొచ్చండి ఇట్ల అయిన మంచిగ సట్ అయితుదం
ఉమ్ నేను కూడా చ ఓకే అండి